చ్ నమస్కారం అండి
మీ బావున్నారా అండి
బావున్నాం అండి
ముంగిసా
ఉ తిగ్న స గలీజ్ ఉండవా అండి వాటర్ మిలన్
అవునా అవునండి బాడీ అయితే ఎక్కువుగా ఉంటాయి డి హైడ్రెట్
నచ్చేటబ్ప్పు తీసుకొచ్చామండి.
అవునా
నిన్నక్కడ కోసుకున్నాం ఈ రోజు ఇక్కడ కోసుకుంటున్నామండి.
మంచిదండి వాటర్ంటే డిహైడ్రేట్ కాదు బాడీ
బో ఏపన్న పడేసుండు ఆ
సరేలే
మా చిన్న కొడుక అండి తింటనేని తీసుకున్నాడు సగవంత తిన్నాడు తీ షా అట్టలు కోరత పోయా అక్కడపడ ఏ చేతులు ఉంటే అది అందుకనే కొర్తా అంటారు
అవునా
పెద్ద సైకో మా ముగ్గురు పిల్లలు ఒకే ఒక్కడు ఒక ఎత్తు
అవునా
ఇ లేవాడు లేవాడు కాని ఉండని ఇప్పుడ పన్నడు పైనయే లేతే కైక్ అంటాడు ఇప్పుడు కోసిపట్టచ్చండి ఫ్రిడ్జ్ లో పెట్టు కోసి ఫ్రిడ్జ్ లో పెట్టం చల్లాగా ఉందాండి ఫ్రిడ్జ్ లో పెట్టుకోని ఏంటే
అకా ఉన్నా అన్నీ తె పెట్
ఈ ఫ్రిడ్జిలో దీని తాయే ఈ నాకు ముక్కు అసలు తక్కువ అయితలేదు
అ అది ఎక్కువత ఆవదుల్ ఫ్రిజ్లు అల్వాటు ఆవద్దు వచ్చ తర్వాత చిన్న పిల్లలకయితే అసలు ఆపయొద్దండి ఫ్రిడ్జ్ లో వాటరు మంచిది కాదు
మీకు ఇప్పుడు నాలుగై ఐదు సంవత్సరాలు అవుతుందండి ఫ్రిడ్జి తెచ్చి ఇక తెచ్చిన కాంచి దానికే బార అయిపోయినామండి
అలవాటయిపోతే అంతే అడి
ఆ మూలా వాడేసి తీసుకొ తిను
బేంచేస్తున్నారునండి
మీకుందా అండి ఫ్రిడ్జ్
లేదండి మాకు
లేనోళ్లే మంచోళండి
ఇతే ఆగిన మనుషిది కాదు అ ఏద ఫజ్ అయితేపోతే ఉ అంతే అండి అలవాటు అయిపోతుది
యూ డబ్బులు డబ్బులు పెట్టుకొని కొచ్చుకొని రోగాలు కొని తెచ్చు కొంటానం అండి
అవునా నే అంటె
ఫ్రి వట్కో
ఇవి అన్ని మన మమ్మీ ఐనా
అర్థం అయిత లేదండి
తిన్నారా అండి మధ్యాహ్నం భోజనం చేసిర్రా
ఓ
బాగా పిల్లల అల్లరి వినిపిస్ తున్నాయా
మా అత్తమ్మ మా మావయ్య మా చిన్న కొడుకు మా చికెన్ కొట్టే తాత మా పాప అందరం కూర్చున్నామండి
అవునా ఎంత సే రేపు ఎవరు లేరు దీనే రాను
అయిపోతున్నాయా అండి మరి కాల్స్
ఏంటి అండి లేదు అండి ఎవరు లిఫ్ట్ చేస్త లేరు ఫోను
అవునా చేస్తే అందరూ ఒకేసారి చేస్ సరే అండి చెయ్యకపోతే ఎవరు చెయ్యరు ఇక ఆ
అలానే అయితుందండి
ఇంకా ఏం చేస్తున్నారండి మీరు
చేయకపోతే ఎవరు చేస్తలేరు చేస్తే ఒక్కరు వెనకాల ఒక్కరు వెనకాల కాల్స్ మీదా కాల్స్ వస్తన్నాయి
అవునండి అందరూ ఒకేసారి ఫ్రీ ఉంటున్నట్టున్నారు
అవునండి
అ అ
గుజ
ఇంకా ఏం చేస్తున్నారండి మరి
కాయలు తింటున్నామండీ ఆ
యూ పనికి వెళ్లిన వాళ్లు వచ్చారా అండి అందరూ
టైం అవుతుంది కదా
యూ ఇంకా రాలేదా అండి రెండు అయితుంది
చే రండి పోయినా వా అని
వాయిస అస్సలే వినబడట్లే అండి అద నావ మీరు చంత భ ఏ తీ రనౌ ఏయా వంద రూపాలు కొట్టియి జొకిత్తన్నడు కాయాల ఆడ ఒక సారొకట్ వస్తంది ఒక్కొక్కసారి లోపలికి వెళ్తంది వాయిస్ ఆ ద
హలో
వినబట్లేదండి
వాయిస్ డిస్టబెన్స్ వస్తుందండి మీది ఆ
ఆ
బయట డిస్టర్బెన్స్ బాగా వస్తుందండి మీ దగ్గర
ఆ మా దగ్గర అందరు వచ్చి కూర్చున్నరండి ఇళ్ళకేడ పని పాట లేక వచ్చిన్నే కుస్ నా రండి
ఓహ్ అట్లఅంటున్నది ఏంట అండి
ఫీల్ కారండి ఎన్ని తిట్టిన
అవునా అలవాటు అయిపోయినట్టుందండి వాళ్ళు మీరు వాళ్ళ నాని అని వాళ్ళ కూడా అలవాటు అయి హెల్దీగ మా విని విని
అ
హలో
పని
అల్వటైప్ ల
ఆ అల్వటయినేన్ టీ తిట్లు తినంది వాళ్ళకు నిమ్మలంగఉండరండి వాళ్ళు
అయిపోయింది కదా అండి అంతే ఉంటది ఇగ
స్కూల్కెల్లొచ్చిరండి పిల్లలు
ఏంటండి ఆ వచ్చారండి
ఏంటండి మరి విసేషిన
విశేషాలు ఏమిన్నాయండి చికెన్ కు రేటు బాగా పెరిగిందాట అండి ఎందుకు ఇంతగానో పెంచుతారండి చికెన్ కు రేటు
ఎందుకు తింటారొ ఎమె
ఎ చుకద గుసాతా గుతుంది చికెన్ పెరుగుతుంది మూడు వందల యాభై రూపాయల కేజీ
ఆ ఒంతర ఇవరి అండీ చికననికి ఎంత పెరిగినా తింటనే ఉంటారు
ఏరు వందరు ఏలో జలుగు అ ఎ వచ్చ ని తీసుకున్నారా అండి మరి
గేమ అండ్
బ నూట ముప్పై రూపాయల అటండి కేసు అంటే ఇక్కడ కాదు
చాలా తగ్గినట్టుంది అయితే వన్ నైన్టీ ఉండే కదా అండి అప్పుడు నూట తొంభై అట్లు ఉండేది
నూట తొంభై రెండు వందలు హ్మ్ కేజ కే కేజ కేజీ అ వాయిసు క్లాంటి కదా అయిసలేదు
నూట ముప్పై అంటే చాలా వరకు తగ్గింది మంచిదేగా రేటు తగ్గితే
ంది ఒక కి అయితే పూలు డబ్బులు వంచుస్తారట డబ్బులు నా దగ్గరనే ఉన్నాయండి డబ్బలి అమంట ఇ కడబీద కడమ డబ్బులు ఇవ్వమంటుందండి డబ్బులు ఇస్తున్నాను
ఇవ్వండి ఇవ్వండి
మ్మ్
గొడవ పడుతున్నారా అండి అల్లరి అల్లరి వినిపిస్తుంది బాగా
పడుకోలేదండి ఇగా చెప్పండి ఇంకేంటి విశేషం పో ఇగా మాట్లాడ ఏం మాట్లాడలా
పొద్దు నుండి ఇదే అండి మాట్లాడినా నేను పది అంటే వాళ్ళ వాటితో ఇరవై అనుకండి దగ్గర దగ్గర
ఆ
వరకు మాట్లాడన అండి ఏం టాపిక్స్ దొ మాట్లాడి మాట్లాడి
ఎండ ఎండ అట్లేదండి ఇప్పటి
ఎంతండి ఇంకా మేలో ఎట్లుంటందో ఏమో
ఏమోండి బయ ఎలా వశం లేదండి
తరువాత పనులు చేసుకోవడానికి కూడా ఉండదు కావచ్చ అండి ఇప్పుడే ఇంత కొడుతుంది ఎండ
ఉంటట్లేరండి జనాలు
ఆ ఫుల్ ఎండ కూడుతుంది బయట అసలు బయటకి వెళ్ళేటట్టే లేదండి
చాలా అంటే చాలా కృష్టంగా ఉన్నది
పల్లెటూర బెటర్ అండి మంచిగా చెట్లు ఉంటాయి
ఏం పల్లెటూరు అయినా పల్లెటూర్లలో ఎంత చెట్టు ఉన్నా గాని వడగాలు దోలుతా ఉంటది కదండి వేడిగా
ఆ అవునండి కానీ పల్లెటూర్ లో కూడా సిటీ కల్చర్ లా అని అలవాటు అయిపోతుందండి ఎవరి ఇంట్లో నుండి బయటికి వెళ్ళట్లేరు
ఆ
కింద ఫ్యాన్ల కింద కూర్చుకొని టీవీ చూసుకుంటూ ఉంటున్నారు
అంతే అండి ఇప్పుడు ఇంటికి ఒక టీవీ అయిపోయింది ఇంటికి ఒక కూలర్ అయిపోయింది
ఫోన్ అయిపోయింది
ఆ ఒకటి పోతాక ఒక దాన్ని యూజ్ చేస్తారు కరెంట్ పోతే సెల్లు ఆ లేకపోతే సెల్లు డేటా అయిపోతే టీవీ
ఇంక మనుషుల తోటి పనిలేదండి వాటిని పట్టుకుంటా కూర్చుంటారు ఏమో
టైం పాస్ దాంతోటే మొత్తం
ఉమ్ దాంతోటే పక్కనోళ్ళతోను మాట్లాడడం లేదు ఏం లేదు ఇగ మొత్తం ఫోన్ కే అంకితం అయిపోతున్నారు
అవునండి
సరే అండి మరి తినండి
హా ఓకేనండి